బాగున్న వారా
బావున్నారా
ఉమ్ బాగున్నా ఏం చేస్తున్నావు
ఏమి చేస్తలే నువ్వేం చేస్తున్నావ్
నేం గూడ ఏంజేస్త లే మరిఈ ఎండకాలం సెలవులు వస్తున్నాయి కదా ఏమైనా ట్రిప్కి ప్లాన్ చేసి రామరి
లేదు
అవునా
ఉమ్
తిన్నావా మరి
తిన్నా నువ్ తిన్నావా
ఆ తిన్న ఎక్కడున్నావ్రా
ఇక్కన్నే హస్టలు ఉన్నారా
అవునా ఏం పెట్టిర్రు హాస్టల్లో
ఏంది సాంబార్ ఇంకా బీర్నస్ పెట్టిన్ర నువ్వెక్కడన్నావు
నేను కూడా ఇక్కడ హాస్టల్లోనే ఉన్నా ఎట్లుంది హాస్టల్ ఫు ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా
ఉంది ఏదో అట్లా అట్లా
అవునా మరి ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావ్
ఆ ఇంటికా తెలీదు నువ్వు నువ్వు వెళ్తున్నా
మీ హస్ట్ ల్ బావుంది అంటే చెప్పు నేను మ చెల్లిని మీ హాస్టల్లో జాయిన్ చేస్తను
అవునా ఈ హాస్టలో వద్దు వేరే హాస్టలో చెయ్యు
అవునా వేరే హాస్టల్స్ అంటే ఏ ఎక్కడ బాగుంటాయి
హైదరాబాద్ అంటే నువ్ ఎక్కడ కావాలనుకుంటున్నావ్
ఎక్కడైనా సరే మంచి హాస్టల్స్ కావాలి
దిల్శుద్ నగర్ శ్రీమన్ హస్టల్ బాగుంటది
అవునా
ఆ
ఫెసిలిటీస్ అన్ని మంచిగా ఉంటాయి అంటే ఫెసిలిటీస్ ఎట్ల ఎట్లా ఉంటాయి వాటర్ గానీ ఫుడ్ గానీ
కూల్ వాటర్ ఉంటాయ్ హాట్ వాటర్ ఉంటాయ్ వీక్లీ వన్స్ పెన్ వీక్లీ టూ టైమ్స్ ఎగ్
ఆ మొన్న ఉగాది కి వెళ్ళినావు కదా ఇన్ టికి ఎట్లా జరిగింది ఉగాది ఫెస్టివల్
బాగుంది
ఆ నాయి ఏమేమ్ చేస్సిర్రు మరి ఫెస్టివల్కి
ఏం ఏం చేసిరంటే భక్షాలు పచ్చడి
మ్మ్ హు
అవన్నీ చేశిరు మంచిగా తిన్నాం ఎంజాయ్ చేసినాం
అవునా పచ్చడి మంచి చిగుంద ఎవ్వరు చేస్సిర్రు
నేనే చేసినా
మీరు చెయొచ్చా
ఆ
ఏమేమేం ఏసీ చేసి ను్వు నాకు చెప్పావు కొంచెం నాకు రావదు నేను కూడా నేర్చుకుంటా
అంటే అట్ల ఎట్లా ఇతారు
అయ్యో చేసినావు కదా నువ్వు ఏమేమి వేసినావో చెప్పు అవి
నువ్వేం చేసినావు
నేను మా అంటే మమ్మీ చేస్తుంటే చూశాను కానీ నేను చెయ్యలేదు
హుహు
మమ్మీ అయితే ఫస్ట్ వాటర్ తీసుకుంది. బెల్లం, వేప చిగురు డు ఇంకా కారం
ఆ
మామిడికాయలు కొబ్బరి తురుము
ఆ
అ ఇలా కొన్ని ఐటెమ్స్ వేసి చేసింది కారం కొంచెం ఎక్కువ అనిపించింది. తాగుతుంటే బాంది
హు
హు
ఇంకా
ఇంకా చెప్పాలి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంటి దగ్గర.
ఆ బో మీ ఇంటి దగ్గర బోరు అంద
ఉన్నారు అందరం మరీ ఈ ఎండాకాలంలో తిరుపతి ట్రిప్కి ప్లాన్ వేస్తునము మరి వస్తావా నువ్వు.
ఆ వస్తా తిరుపతి వెళ్దాం ఎంజాయ్ చే దం
ఫ్రెండ్స్ తో వెళ్దామా లేదంటే మన ఫ్యామిలీ తోనే వెళ్దామా.
ఫ్యామిలీతోనే
ఫ్యామిలీతోనే బాగుంటంది కదా సరే ఈసారి ఫస్ట్ అయితే ఫ్యామిలీతో వెళ్దాము నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాము ఓకేనా.
ఆ
మరి ముందే ప్లాన్ చేసుకోవాలి కదా ఆ ప్లానింగ్ ఇప్పుడే చేసుకుంటే అయిపోద్ది కదా ఏమేం చేయాలి అనేది
నువ్వే వేయి ప్లానింగ్ ఎక్కడెక్కడ ఇంకా తిరుపతి ఒకటేనా శ్శ్రీకాళహస్తి అట్లా అవన్నీ తిరిగే వద్దామా
అంటే ట్రైన్ అక్కడి వరకి ట్రైన్ లో వెళ్దామా లేదంటే బస్ లో వెళ్దామా
ట్రైన్ ఐతే నే బెటర్
అవును ముందుగానే టికెట్స్ బుక్ చే బుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫుల్లుఉంటది
ఆ సమ్మర్ కదా దా అందరు వెళ్తారు కొంచం అట్లనే
అసలు తిరుపతి లడ్డు బావుంటది కదా
అవును హైలైట్ ఉంటది అసలు
హ్మ్ అసలు నాకు ఆ లడ్డు కోసమే తిరుపతి వెళ్ళాలనిపిస్తాను
ఉ నాకేమో దేవుణ్ణి చూడాలని వెళ్ళాలనిపిస్తాది
టె అట్లు డివోషన్ భక్తి మీద కూడా వెళ్తారు కానీ ఎక్కువ లడ్డూ
నీ ఫేవరెట్ దేవుడు ఎవరు
నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం నీకు
నాకు అయ్యప్ప అంటే ఫుల్ ఇష్టం చూడగానే ఇప్పుడు అయ్యప్ప రీల్స్ కానీ ఏమన స్క్రోల్ చేస్తుంటే ఇట్లా ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తాయి ఏడుపు
ఓకే ఎందుకంత ఎమోష్ న్ గా ఫీల్ అయితన్నవ్
అంటే దేవుణ్ణి అంటే బాయసే పోవాలి కదా అయ్యప్ప టెంపుల్ అట్లా శబరిమల మనం ఎందుకు పోవద్దు దేవుడు ఎందు ఎందుకట్లా వేసిందని అట్లా
అంటే ఇంటి దేవుడా మీకు అయ్యప్ప స్వామి
మా ఇంటి దేవుడు మల్లన్న స్వామి
ఊహూ అవును మల్లన్న స్వామికి అప్పుడు జాతర ఫెస్టివల్ జరుగుతది కదా సపరేట్గా మళ్ళీ
అవును ఎప్పుడు సంక్రాంతి అప్పుడు జరు జరుగుతుది అయిపోయింది కూడా
రెండు ఎట్ ఎ టైమ్ జరుగుతాయా సంక్రాంతి ఇంకా మల్లన్న స్వామి
ఆ ఏంది
రెండూ ఒకేసారి జరుగుతాయా మల్లన్న స్వామి
ఆ ఫైవ్ వీక్స్ ఫైవ్ వీక్స్ జరుగుతది
కే అంటే ఆ ఫెస్టివల్ ని మీరు ఎట్లా జరుపుకుంటారు
కుంటం అంటే
లైక్ ఇప్పుడు మనం సం క్రాంతికి ఇలా పిండి వంటలు లేలైస కదా అట్లే ఏమైనా చేయిస్తారా
అంటే మనం మన విలేజ్ లో చేసుకుంటే ఇంకా ఒక మంచి గుర్ర పొట్టేలు తీసుకొని దేవునికి ముక్తం కదా ఆడ బలి దీష్ ఏ ఇంకా దేవునికి బోనం చేసి ఇంకా నైవేద్యం అవన్నీ పెట్టి
అంటే ఇవన్ ఎన్ని డేస్ జరుగుతదా జాతర
త్రీ డేస్ ఇక్కడ మన మన విలేజ్ లో చేసుకోవాలంటే త్రీ డేస్ అక్కడ అంటే స్వామి ద్ దగ్గర అంటే ఫైవ్ వీక్స్ జరుగుతది అక్క నాక్కడ నాన్ వెజ్ తినోద్దు
ఓకే అదే దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏంది అసలు అక్కడ తినొద్దు ఇక్కడ తినాలి. అంటే మీ ఇంట్లో ఇంటి దగ్గర చేసినప్పుడు నాన్ వెజ్ తింటారు కదా అక్కడ స్వామి టెం స్వామివారిక్ టెంపుల్ దగ్గర చేసినప్పుడు ఎందుకు తినద్దు అవునా ఆహా
ఫేమస్ కాలేజ్ ఉంటే చెప్పవా, మా తమ్ముని ఎస్తా ఇంటర్ చదవా, ఇప్పుడు ఇంటర్ కావాలి ఇంటర్ కాలేజ్ ఎక్కడ బాగుంటది గవర్నమెంట్ ప్రైవేట్ నా ఏడేయాలి నాక్
గవర్నమెంట్ అంటే బాగుంటుంది ఈ ప్రైవేట్ దానికంటే నేనైతే గవర్నమెంట్నే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను తర్వాతే ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే మొన్న మొన్ననే గవర్నమెంట్ జాబ్స్ చాలా మందికి టీ జాబ్స్ వచ్చినాయి కదా ఆ ఫ్యాకల్టీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బాగా చెప్తారు. ఆ గవర్నమెంట్ దాంట్లో అంటే ప్రైవేట్ లో చెప్పరు అని కాదు గవర్నమెంట్లో బాగుంటంది ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కి గూడా త ఖర్చుండదన్నమాట
ఉ
ఉ ఇంకేంటి విశేషాలు మరీ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నవా సమ్మర్ ల
వెళ్లాలి ఏప్రిల్ లో వెళ్తా ఇప్పుడు ఏం వెళ్ళను.
అబ్బా ఎండాకాలం వస్తే అమ్మమ్మ వాళ్ళ గుల్ అమ్మమ్మ వాళ్ళ ఊరే గుర్తు వస్తది గదా ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ఆత్రం ఉంటది ఎండాకాలం వస్తే అమ్మమ్మ వాళ్ళ ఊరే గుర్తువస్తాది గదా!
అవును
మ్ అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళి ఏం చేస్తావ్ నవ్వు
ఎంజాయ్ చేస్తా స్విమ్మింగ్ నేర్చుకుంటా
ఆ
ఇంగా అంటే ఇన్ మనిం టి దగ్గర అంత ఫీడమ్ ఉండదు అమ్మమ్మ వాళ్ళు కొంచం గార్భంగా ఇట్లా మంచిగా తిన్పిచ్చడం గాని
ఆ అవును అసలు అది వేరే లెవల్ ఉన్ ఉంటది అసలు అమ్మమమ్ వాళ్ళ ఊరికి వోతే ఉ ఇంకా ఐస్ క్రీమ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మమ్మ ఐస్ క్రీమ్ అంటే ఇట్ల కొనిస్తారు.
ఉహు
మరి ఎన్ని డేస్ ఇస్తున్నారు మీకు ఎండాకాలం సెలువులు
ఫిఫ్టీన్ డేస్
సరే మరి నేను మళ్ళీ కాల్ చేస్తాను.
ఓకే ఓకే
ఆ